ఆ హలో ఆ టూ అయితే అయిపోతుది మిగతాది
అదే అదే సరేగాని అదే ఇక లేస్తున్న టైమ్ అయితుంది అనేేష్ఇగ ఆ సిట్ పని చేసినా అప్పుడే మళ్ళది కాదు ఇప్పుడు మళ్ళా ఎత్తుకున్నాయి ఇప్పుడు దాకా పండగ పెట్న రెండున్నర అయితుంది మళ్ళీ ఇప్పుడు మళ తిపించే టైం అయింది మళ్ళీ ఇప్పుడు నేను తికుంటుంటే మళ్ళీ ఇప్పుడు లేచినంట అది ఆకలి కాదు దీనికి ఇది చేస్తే ఇది సల్లారానికినికి టైం పడుతుదిగా
ఆ ఆ
నా మూడు ఐతుంది తెల్సా తినక
ను్వు అందుకే అట్లా మొత్తం బొక్కలేగా నేనే అంటే నాకన్న గోరం నాది కూడ మొత్తం కళ్ళు మొత్తం ఇట్లయినే నాయి కూడ ఎందుకో ఏ
చెప్పేది ఇను ఇంక లేట్ కాదు నేను ఇం ఆరున్నరకే లేేస్తున్నా అంత లేట్టు కూడా ఇ ఆరున్నర నుంచి పని స్టార్ట్ చేసిన లే లేదు ఇంత స్పీడ్ గ
ఈ ఇంకా దోశలలో కూర అల్ల కూర ఇల్ల కూర అంటే పది కూరలుడు స్టే కిచన్ లోనే అయిపోతది
ఒక్క టైమ్ లోనే ఇన్ని తెలుసా ఈ రోజు ఇంకా మండే పూజ చేసేది ఉంది నేను నిన్న అంతా కౌసు కౌసు గ్యాస్ మీద అంత కూర పోసిరు పొద్దున్న లేసి బయట నీళ్లు బయట వాటర్ కొట్టి కడిగి మళ్ళీ ఇంట్లో ఊకి ఇల్లు తూడిసి గ్యాస్ గడిగి ఆ ఆ దోశలకు జొన్న దోశ పిండి ముందే వట్టి పెడితే వీళ్ళు తినారు రెండు రోజుల కంటే ఎక్కువ మళ్ళా పొద్దున్న మిక్సీకి పట్టినా ఆ మిక్సీ పెద్ద గిన్నె కరాబ్ అయింది చిన్న గిన్నెలో మూడు నాలుగు వరుసలు పట్టిన పిండి
ఆ
పట్టి వాళ్ళ పొద్దున్న దోశలు పిండి పట్టి దోశలు పోషిస్తే వాళ్ళ తినిపోయారు వాళ్ళు పోగానే నేను అసలు పూజ ఆయిల్ అయిపోయింది పూజ ఆయిల్ లేదలే నిన్న నుంచి చెప్తున్నా ఆయన తీసుకురానే తీసుకురా ఇప్పుప్పుడు నాకు డ్యూటీ టైం అవుతుంది అంటుండు నేనేం చేయాలే జప్టోల్ల బు చేసిన పూజ ఆయిలు ని నేను టిఫిన్ నిండే జింజ మన్న పోయిన శుక్రవారమే పావుకిలో తెచ్చిన్నే అది అల్లం ఎల్లి పేస్ట్ ఆ కూర వండితే కూర ఆ పేస్ట్ మొత్తం నిన్న మొత్తం పోసిందే మొత్తం గుమ్మరిచ్చి రేపటికి గిత్తత్త నాన్న ఉంచి మరి రేపు కూర వండుకుంటే ఏమేసుకుంటుది వోల్వనికి కూడా టైమ్ పడుతదని తెలవదానే
కావాలని చేసినట్ ఏళ్ళ ఫ్రాన్స్ల ఏసిర్రా
మొత్తం ప్రాన్స్ల మొత్తం ఏంది పావుకిలోల మొత్తం గుమ్మరిచ్చింది మన శుక్రవారంమే తెచ్చిన నేను మొత్తం గుమ్మరిఇచ్చింది గంతేస్తారని అల్లం పే అదే గదా అది ప పచ్చడా నేనన్నా నేను నైట్ అన్న ఏంది అల్లం ఇష్టం ఆ మొత్తం మరి అల్లం అయి గంత చల్ అయిపోయిందా రా ఆ నీలా గిత్త గిత్త టేస్ట్ ఉంటదా అని ఇటు సైడ్ నుంచి అంటుడు ఆ అందుకే ఏ పాటి టేస్ట్ ఉందఅని నైటు కొంచెం తిని చు నేను
ఆ
ఆ
ఆ నైట్ తిని చూస్తే అనకపోయినా ఎంబడే ఎట్లుందో రిజల్ట్ చెప్పపోయినావు
ఏ ఉప్పు ఉప్పు ఉందన్న ఇట్లా చూస్తుంది ఇగా ఇంకా ఇంకెందుకు ఇగా వీళ్ళందరూ ఉన్నారు ఇగ మళ్ళీ ఎందుకు లేగాని ఎట్లయినా పోతది పోయే దాంతో నాకేం లొల్లి అని నేను సప్పుడు చేయలేదు అయితే ఏం చేసిన జప్టాల పొద్ననా పూజ ఆయిల్ జింజర్ గార్లి పేస్ట్ పేస్ట్ కూడా నేను జఫ్టోలో ఫ్రెష్గా వస్తుంది కదా బయట అయితే ఎప్పుడు ఆయన నే పైసలు ఉన్నాయి కదా ఆయన పైసలు ఉన్నాయి నా దగ్గర అ నేను చెప్తా పూజా ఆయిల్ లేదు మరి ఏం చె పూజ చెయ్యకుంటే నువ్వు పోలేవు అని చెప్తే ఆయనకు వచ్చినంక పూజలు పూజ చేయకుంటే ఎట్లుంటంది మరి లేదు మొత్తం అయిపోయి మొన్ననే చెప్పిన నేను పోదేమని ఒకటే డబ్బా తీసుకొచ్చిండు ఆయనకు కుదరక తెస్తాల లేడు నేను ఇగా జప్టోల పూజ చేయకుండా ఎట్లుంట జప్టోలా చిన్నదే బుక్ చేసిన
చిన్నదే పూజ ఆయిల్ పూజ అలానే మూడు సర్విట్ల బయట ఎంత రేట్ ఉందో జట్లు కూడా అంతే రేట్ ఉంది ఎక్కువ ఏం లేదు మళ్ళీ ఇగా పాల ప్యాకెట్ బుక్ చేసిన పెరుగు తోడయ్యనీకి పెరుగు పాలు తెచ్చని కూడా నిన్న తేలేదు షాపింగ్కే పోయి ఆ నైట్ వచ్చిర్రు అయితే ఇంగా కొన్ని బ పాల ప్యాకెట్ ఒకటి జింజర్ గార్లిక్ పేస్ట్ ఒకట్టి ఆ బయట పేస్ట్ చూస్తే పడేమని అంటాడు నేనేం చేసిన పేస్ట్ రాగానే ఆల్రెడీ అల్లం పేస్ట్ ఉన్నది అల్ అల్లా గిన్నెల మొత్తంమ్ గుమ్మరిచ్చిన అవి
అల్లం పేస్టు తీసుకున్నవా
పేస్టె అప్లై చేసినా నేను అల్ల్వే మరి మొత్తమే లేదే ఇప్పుడు ని తీశానికి కూడా నాకు టైం ఏడుంది
ఈ రోజు వారం మార్కెట్ ఉండదేమో అది
ఈరోజు మార్కెట్ ఉంటది శుక్రారం ఉంటది శు శుక్రారం ఉంటది మరి అందుకే చెప్పేది ఏంది నేను పేస్టే వేస్తే బుక్ చేసినదిగా
ఆ ఆయతమ్మాయితే ఈగ ఎమర్జెన్సీ వార్డుకి
ఆ ఏముందమ్మ వారం వాడిసి పడేస్తే మళ్ళా వారం కూతా కదా పేస్ట్ ఈ పేస్ట్ ఇప్పుడు వాడేస్తాడు అనే ఇది పేస్ట్ ఏం చేసినా డబ్బలుల గిన్నెల పోసిప పెట్టినా
ఆ
అయిపోయిందంటే నేను ఆల్రెడీ సపరేట్ తీసి పెట్టినా అదేంటి ఇ అళ్ళ అంత కూడాటిళ్ళ అయితే ఇ రోజు కలిపుట్ట కలిలీజ అవుతుందిన్నారు చప్పలిలు తీసుకెళ్ళిన అదిేసినా అంటే ఏమి అన్నాడు కదా
ఆహా
ఆ
అదే అదే
మరి ఏం చేయాలి మరి నేను ఇప్పుడు మనీ కాదు కూడా మాకు అంత టైం లే మ కా
ఆ
బండి రావాలి కళ్ళ వేడే తీసుకోవాలిేను అంటున్నా
అవును ఇక కోల్చిందే కొనుక్క ఇక మళ్ళీమలుస్తోలే గాని
మార్కెట్కి పోతే వచ్చినయి కొంటుంది ఎయింటి ముందు కూరనప్పుడు వచ్చినాయి వచ్చిందిమ్మడుదా
అవును
మ న చెప్తల ఇది ఇది ఇది లే దలేకి పోయే టైం కూడా లేదు కాదు ఇ దడబ్బన అళ్ళనే మూడు ఒకేసారి బుక్ చేస్తే పది నిమిషాలు వచ్చింది ఇ వచ్చినాక పూజ చేసినా పాలు పెట్టిన పెరుగు తోడ వేసినా ఈ పేస్ట్ అనేది టిఫిన్ బాక్స్ లాగ మరి కవర్ డైరెక్ట్ గుర్తు కవర్
ఆల్రెడీ చెప్ప నిండి నా కవర్లు నీలాంత తా చాల చెత్త నిండింది ఆ కవర్ని వేేూ వేసిిన ఇడి ఇస్త వే కాబర
ఆ
సడి
తింటున్నావా?
తిన్తలేను అది తపుతున్నా
కాదు నువ్వు పెట్టుకోపోయినువ్
ఆ ఇక్కడ జామ పెటి అయితుంది అది కొంచెం దగ్గర కావాలి రోజు రోజు ఉంది కల్ప కుట గెడలు గడుతుంది
నాయ కూడా కూడా కళ్ళల అన్ని లోపడు పోయినట్టు ఎట్లా నో నిన్ను అంటుంది మా పాప మొత్తం ఇట్లా ఏదలా ఉంది కళ్ళు హ స్తాం అంటుంది మొత్తం కింద మొత్తం డార్క్ సర్కిల్స్ వచ్చినాయ మొత్తము
లేట్ లేసినం వస్తున్నారు అనుకో జి లే వేస్తున్నా తెలుసా నేను
నువ్వు లేస్తున్నావ అని కాదు నాది కూడా చెప్తున్నామా ఏమో మరి నాకు నువ్వు ఎంత పడుకున్నా నాకు ఉంటే గాని డార్క్ సర్కిల్స్ అంతా గలీజుగా అనిపిస్తుంది నిన్న రెడీ అయ్యేటప్పుడు
ఏమోనే నాకు పెళ్లి కాకముందుక ఎక్కువ ఉండే డాన్ల్ ఇ ఇప్పుడు తగ్గింది గాని బుక్కలు అయితే అయినాయి ఇట్లా కలర్ అయితే అయినా కళ కింద నలుపుైతే చాలా పోయింది. ఎందుకంటే అప్పట్లాగా ఫోన్ ఎక్కువ వాడతలేను కదా పనునే బిజీ
నేను చెప్పేది ఇంటవా నేను కూడా నైట్ క్రీమ్ పెట్టట్లేదు అయిన నేను మంచి ఈయన అంటుం ఈయన వైట్గానే ఉన్నాంటే నేను అది కూడా ఎక్కువ వాడతా నువ్వు ఇంట్లనే నెట్ ఉంటున్నావు బయటికిళ్తా వాయిదని నేనే ఇది నే అదే నువ్ చె నేను అది కొనుక్క ఇంకేనదేందో దో కొత్త కొత్త ఎట్టి లేనిపోని కురుకులు తెచ్చుకుంటావేమో
తెచ్చుకున్నావా తెచ్చుకుంటానవు
తెచ్చుకుంట
ఏమో నువ్వు అది ఇచ్చిన చూడు యేల్లో కలర్ ఉంటది చూడు సి విటమిన్ సి గార్నియర్ ఏమో నేనైతే అదే వాడుతున్నా ఇంక అప్పుడప్పుడు ఇది వాడుతున్నాను నాకేమేటి మీద ఇంట్రెస్ట్ లేదు గాని ఏదో ఇక ఆడుతుంద ఇంక ఇంట్లోనే ఉంటునా కడా బయటి చాండ్రోలే కా గాని బయట కూడా తిరగక కూడా అట్లా అవుతాం మంచిగా ఉంటాం నువ్వు మనం ఇప్పుడు నువ్వు కూడా ఇట్లానే కదా ఏసి కూడా అయితాం కదా
ఇగా అట్లే ఈక నేను ఏ క్రీమ్ వాడతలేను కళ్ళ కింద అయితా నల్లగలయింది బొక్కలు అయితే తతుంది జుట్టు అయితే వస్తుంది అని కళ్ళ కింద అయితే పోయిను ఒకప్పుడ అయితే కళ్ళ కింద రెడ్గా నల్లగా
రెడ్ గా ఏం లేదుగానీ నాకు బ్లాక్ ఉంటు నే ఆడ ఏం పెట్టా చెప్పినావు కదా నీకు ఒకసారి అయినా కా నుంచి నేను ఏం పెట్టట్లేదు ఇగ అప్పటి నుంచి నాకు అప్పటినుంచి నేను ఏం చేస్తలేను ఇక ఎందుకులే ఇగ అనేసి ఆ పెట్టొద్దు మల్ల లేని పొంది వస్తయి ఎందుకులే అని
బానే ఉంది లో బి పి ఉంది మంచిగా
చెప్తే నమ్మము మొన్న మేము అన్ని కొనుక్కొచ్చి మే ఫంక్షన్లలో అన్ని కొనుక్కొస్తాం తెలుసా పెద్ద ఎరాల ఇట్లా అల్ల మద కూడా పేస్ట్ బయట షాప్ లో కొనుక్కొస్తంది ఫంక్షన్లలా ఎక్కువ పడుతుది కదనే నాలుగురు తిని పోయే దానికి ఎందుకు ఇంట్లో ఫ్రెష్ అని మొన్న మా మామ చచ్చిపోయినప్పుడు అట్లనే కి మొన్న మా మరీది వాళ్ళు బియ్యం వండుకున్నప్పుడు అట్లనే చేసినమా అద్దకిలో అర్ద కిలా తెప్పించింది తెప్పించింది అంతా వాడేసింది ఏం మిగలకుండా అంతా కొన్న ప్యాకెట్లే చేస్తిర్రు మొత్తం వంటలలకు బగార్లకు చికెన్లకు చార్లలో అన్నిట్లలా అదే ఏసిలు నేను చూసినా కదా అన్ని ప్యాకెట్లే బయటికించి బానే ఉంది వాళ్ళు వంటేటప్పుడు చూసిన కదా ఆ ఏమైతుంది తీయి ఇక మన ఇంట్లోది అంటనేమో జర రో అది వేరు కదా ఇక పది మందిలా పది మంది దీని పోతే ఎగిరిపోతుది అంతేనా కదా దానికి ఎందుకు ప్యూర్ అనేసి ఇంక నాకు కూడా అప్పటి నుంచి థాట్ వచ్చింది ఏప్పుడన్ని ఇతల అర్జెంట్ అవసరం ఉంటే అంటే ఒక ఎగ్జాంపుల్ మనం ఫంక్షన్ చేసుకోవాలన్నావి వాడుకోవచ్చు ఊకే ఒలిసి ఏవడు పెట్టుకుంటాడు అమ్ ఇదంతా పని తీసుకో
అ
నేను అదే అ డిసైడ్ చేసుకున్నా ఆరోజు అనుకూని ఎప్పుడు ఇట్లనే అవుతుంది అనేసి ఆ
గిన్నయి అయిపోయింది చేయడం చలర పెట్టిన అన్నం అన్నం ఎప్పుడో అయింది
అదే అదే అందుకనే అంటున్న ఇంకా వన్ టైమ్ అయితే అయిపోతదిలే ఆ ఆహా
అయిపోయింది ఇప్పుడు నేను
ఆమధ్య అంటనా మమ్మీ సెవెన్ కొస్తదా సెవెన్ ఫిఫ్టీన్ కి ఏమో వస్తదేమో చేపియ్యాలి
అయిపోయింది చూడు టైం